ఆ వదిన
ఆ కల్ కనెక్ట్ అయి్యందా
అయింది
ఆ మీరే చేసారుగా అదే నేను డైల్ చేస్తా అంటే మీకు కాల్ వస్తా మల్లా నేను
అవునా ఏ మీరు చేయట్లేరని నేనే చేసినా
నేను డేల్ చేేస్తున్నా
అవునా
ఏం కాదు రెండి ఎవరేమైతేంది ఒకరికి అయిపోతుది
చేయొచ్చు గా ఎన్నిసార్లు ఫోర్ టైమ్స్ కదా
ఆ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేసుకోవచ్చు
ఇంకా ఏం చేస్తున్నారు
ఏం ఉంది వదిన పనికి నిన్న పోలే ఇవ్వాల పోలే టూ డేస్ పోలే
ఏం పని చేస్తున్నారు
అదే మేరుప తోటల్లో
తోట్లేర పోతున్నారా మీరు
ఆ పోతున్నా
కానీ లక్ష్మిీ వాళ్ళ ఫోన్ చేస్తే నేను నాది కాలేదు ఇంకా నేను చేయట్లేను కాలు అన్నదంటే హలో
ట్టికేళ్ళాలి మధ్యానం వన్నుకో
ఉహ్ హు
ఇంటీ దగ్గరే ఉన్నా యల
ఓ చెల్లి కాడ వచ్చిన ఇగ ఇంటికి పోతన్న
కళాగార్లో ఉన్నార ఇప్పుడు అవునా పిల్లలు స్కూల్ పోయిచ్చిలాట్న మరి
ఆ రావచ్చి ఎవర్ తన్న ఫై థర్టీ అయితంది గాద కానీ ఒకో అన్నాయ్యా లేడు. ఇవాలా ఎవరి దో డ్రాపింగ్ ఉందట పోయిండు. ఇంతకు ముందే
ఉహు నీ తోటికోడల్ వాళ్ళు పోయిలా పెళ్ళికి గిట్లా వచ్చ.
వచ్చిరేమటె వెళ్ళిపోయరు. వాళ్ళు
మాట్లాడుద్దా వదిన నీతోటి,
మాట్లాడుద్ది.
అదే మరి నీతో మాట్లాడుద్దా.
ది అంత బాగానే ఉంటది. కానీ మీ పెద్దమ్మ మధ్యలో పుల్లేసి కూసుంటది.
ఆహా నా పెద్దమ్మా ఎస్తదా.
ఏస్తది. తను కలిసిపోవాలి మాట ట్లాడాలే ఉండాలని చెప్పేసి క్లోజ్ అయితనే ఉంటది. బట్ మేము ఏదైనా పని చేస్తాంటే, తన పని నువ్ ఎందుకు చేయాలి.
వామ్మో అట్లా కూడ ఉంటద.
ఆ ఉంటాయి, బానే ఉంటాయి. ఇంకా
ఎందుకట్లా మంచిగా కలుసుకనే చేసుకుంటారు కదా ఇక్కడ ఉండదు, కదా వచ్చినప్పుడైనా ఇట్లా ఇద్దరు ఇ షేర్ చేసుకున్నప్పుడు తప్పేముందల్లా.
ఏం చేయనియదు. ఆ నువు అక్కడ చేసుకు కొని చేసుకోనోచ్చి మళ్ళీ
అబ్బా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ చేస్తాలే వదన.
ఇంగ అట్ల అనేసరికి
నువ్వు ఇప్పుడు ఇక్కడ చెత్తలేవా, మరి చేసుకోని చేసుకోని నువ్వు ఇక్కడ చేస్తలేవా.
ఎవరి మీ ఆపాధ ఉంట అది కావ నని ఒక్కరు మీరు అన్నట్టు. ఆ
చాలా అదే తప్పు కదా.
ఇ ఇష్టం నేను పట్టించుకోను, అది వదిన
కలుసుకోవా
పట్టించుకోండి వింటా విననట్టటు వదిలేసిలిపోత ఏ చెప్ప పామ్మ కాల అంట అలటుంటే ఇ రోజులకిలిసి అవసరమ చె పోదు నేనైతే ఎప్పుడో ఎల్లిపోదును
ఆ
అన్నయ్య లేనప్పుడు తొంభై తొమ్మిది చదువుతది ఈ చెవు నింట జీవన ఉద్దేశ పట్టించుకుంటే ఎప్పుడో అన్నయ్యకు పెద్దమ్మ గొడవ విడిపోదు చె ప్తే వాళ్ విడిపోతరు మనమెందు విడ గొట్టాలె
మరి అట్లా అనుకుంటెడప్పుడు మరి మన మనల్ని కూడా అట్లా అనద్దు కదా మరి తప్పు కదా మరి అట్లా దది ఒక ఒక ఇంటికాంచి వచ్చింది అది పాపం కాని కూడా అనద్దుగాని ఉండాల కదా కూడా
అట్లా ఆలో అసలు రాదు తనకేందంటే పెద్ద కోడలు కొడుకు జాబు రేపు పెడతారు చేస్తారు నేను చేయను కదా ఇట్ల ననే ఆలోచించి అట్టే ఎక్కువ సపోటు ఉంటడు ఏం కదా అందుకే మేము చూసుకోం ఆ తీసుకోవడు ఇప్పుడు
ఆ మరి ఒకడే ఎందు ఒకటినే పెట్టండి మరి ఆస్తి ఇయ్యకుండా
ఆ ఓ సరి అన్నయ్య తోటి పెద్ద గొడవ పెట్టుకున్నారు కా వదిన
ఎవళు పెద్దమ పె మా సిన్నమ వాళ్ళా
తట్టుకోలేకపోయినా తట్టుకోలేకపోయి అన్నయ్యకి చెప్పలే కాని నేనైతే ఇంట్లో ఉండను నేను ఈ సంసారం చేయను నువ్వు ఏదైనా రూమ్ తీసుకుంటేనే ఉంటా అని చెప్ప ప్పేసి ఫుల్లు గొడవైంది మాకు న న కాబ ఇ నాకు చికాకులే వస్తాంది అసలు ఏమైంది ఏంటిది అని అడిగితే డైరెక్ట్గ అన్నయ్యకి చెప్పలే అన్నయ్య కి చెప్తే మళ్ళి ఇక వాళ్ళద్దరి మధ్య డి చేస్తని నేనెమొ పెద్దన్నయ్యకే చెప్పిన ఇక మరి గిట్లా ప్రతి దానికి నన్ను ఇట్లా బేస్ చేసి మాట్లాడితేనే నాకు ఉండాలంటే ఉండబుద్ధి కావట్లే సెపరేట్ రూమ్ తీసుకుంటె నె వచ్చి ఉంటా లేదంటే నేను ఉండనని చె ద సెల్
హుమ్
ఎల్ పోతే ఇక నాన్న వాళ్ళు తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఇక గట్టిగా మాట్లాడిరు అసలు ఏం ఏమైంది అంటే వీళ్ళు ఇక చెప్పడు నా మీద ఇక అన్నం వండుకొని ఇంట్లో పెట్టుకొని పో ఇది మాకు పెట్టదు చెయ్యదు అంటే
హుమ్ ఇంకొన్ని వేరే వేరే ఏవన్నా
అట్లా అనంగానే మీ ఏమం అంటే మీ అన్న అన్నడు అదీ గింతంత అన్నం ఎక్కువ వండి పడేస్తేనే పడేసింది అంటారు కొంచెం తక్కువ పెడితెనో తక్కువ పెట్టింది అంటారు అని చెప్పి అ జస్ట్ ఇగ ఆన్నే రివర్స్ అయ్యిండు ఇగ నేను చెప్పక ముందే నాకు ఆయనే అన్ని రివర్స్ చేయండిగా ఇగ అయిన తర్వాత కూడా ఇగ మా పెద్ద బావ కూడా ఇగ వాళ్ళు వచ్చినప్పుడు చూస్తారు కదా మరి అంత పందొంగది అయితే కాదు అన్ని విధాలుగా పనిచే ఎందుకు అట్ల అంటాన్నావ్ అని చెప్పేసి కూడా కొద్దిగా వాదన అయింది అప్పుడు
అవునా... కాదు అంత అన్నం వండుకొని భలేగా లోపల పెట్టుకొని పోతది అంటే అసలు అది ఎంత వరకు కరెక్ట్ అలా
అసలు లోపల పెట్టుకొ కాళ్ళు తీగలు లోపల పెట్టుంట తాళం ఎస్కోని పోయేటట్టైతే లేదు గా వదినా డోర్లకు తాళాలు కూడా ఉంట ఓ వదిన అంతా ఓపెనే
మరి ఎందుకు అట్ల చెప్ మరి ఎందుకు అట్ల చెప్తది
మల్ల నీకు ఏ కూర చేసిన ఆ కూర తినంది అయితే ఉండదు. మల్ల బయటికి పోతే కూర చెయ్యలేదని చెప్తది
అ లేవు
ఓ చాలా ఉంది పేయ్ ఇంకా అటో ఇటో బాబాయ్ సపోర్ట్ ఉంటది నాకు అనూష అలాంటిది కాదు నువ్వు ఎందుకు ద ఊకె ఆ అమ్మాయినే అంటున్నారు అని చెప్పేసి బాపే రివర్స్ అవుతాడు అప్పుడప్పుడు ఇగ అన్నయ్య ఇగ అన్నయ్య కాబట్టి అన్నయ్య ఎక్కువ సైలెంట్ గానే ఉం ఇగ బాపుజూతడు బాపు ముందే ఏదన్నా అంటే ఊకోొను పనీయరు ఆ పిల్లని ఎందుకు అట్లా అంటారు ఆ కాలిగా కూర్చుంటన్న ఆవనే అవి చేసుకుంటా నీవు నీవి ఇ చేసుకొచ్చ చేతకాకపోతే నోరు ముస్కోని కూర్చొని ఉండాలని ఆనే అంటాడు
ఇంట్ల చేసుకుంటూ ఇంకా నువ్వు నీ పని నువ్వు చేసు చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నావ్ అది కరెక్టు కాదు అనడం
గంటేడుపెన ని ఇగా అయిపో ఓసారి ఇగా ఆమె చెప్పి పిందె నమ్ముతాడు
ఆ గంతె కొంతమంది ఉన్
హు ఇగా కొన్ని రోజులు అయితే అయిపోయెన్ని రోజులు ఇబ్బంది పడ్డాం ఇగా కొన్ని రోజులు అయితే పక్కన ఇల్లు కట్టుకొని ఏదైనా చేసుకుందామ్ మని చూస్తన్నాం రేవంత్ రెడ్డి ఇల్లు వస్తే బాగుండని చూస్తే అది రాలేదు అది వస్తే ఎమ్మటె వెనకల కట్టుకున్నాం
ఆ
రేవంత్ రెడ్డి ఇండ్లు వస్తే మంచి ఇల్లు కట్టుకుందుము గాని అది రావట్లే
కడ్తరా మళ్ళీ ఎమ్మటే అటు
కట్టుకోవాలి వదిన ఇంట్లో ఉండలేము ప్రతిదనికీ కట్టింది ఇగ అది వాళ్ళ పోతుల్నే ఇగా మొత్తం ఇల్లు ఇప్పుడు అది సప్రేట్ గదుగా వదినా హాలో హాలో వదినా హాలో
హలో ఆ వదిన నీదగ్గర ఫోన్ వచ్చింది కట్ జెస్నా
ఆ ఫోన్లిఫ్ట్ జెయకు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది చేయకు చేయకు ఎందుకంటే ఇప్పటివరకు మినిట్స్ అయిపో న్ ఒక టూ మినిట్స్ అయితే టెన్ అయిపోతాయి
అవునవును
ఒక కాల్ ఓకే అయినట్ త్ ఉ
ఉ
ఏంజేస్తున్నారు
టైముందోదినే పాప కేక్ అంటాంది
ఇంటికి రావాలంటే మాకు వీలు కాట్లే
ఎప్పుడోచ్చినవ్ ఇక్కడ ఉన్నర ఇంక ఎవరన్నా
చుట్టాలకని లేదు కొరివి పోతాంది ఒ
ఆ మొన్న ఇక్కడ కొరివి లేదో పండగజేసిళ్ళు కదా మొన్న ఆ ముందు మీర ఎంత కారులో వెళ్ళిపోయారంట శ్రీలితక్క బాబాయి కవితక్క
ఆ వాళ్ళు ఆటోలో వచ్చిర్రూ
కవితక్కా ఆ నాగన్న ఆటోలా అయం వెంకనేష్ బాబాయి గిట్ల ఎనకాల కార్ల పోతాళ్ళు
ఆటోలో వస్తారం గల్మ ముందు కార్ల ఎళ్ళిపోయినం. వచ్చింరా రూమ్కి
ఇంటికి రాలేదు రోడ్ మీద్నే ఉన్నరు. నేను అమ్మ అదేను వచ్చినప్పుడు అమ్మా వస్తే ఇగ రోడ్డు మీద రోడ్డు దాకపోయి రమ్మంటే ఎంత రమ్మన్నా రాలే ఇగ కూర్చుని ఆ నుంచి అట్నే వెళ్ళిపోయారు ఒక ఆ రెండు నిమిషాల్ ఆపిన్లటా ఇగ పోయింలు మీ మల పేరంట కార్లో
ఉమ్ మేం కార్లో వచ్చేశాం ఆ రోజు అన్నయ్య లేడు అన్నయ్య మొక్కజోన్న అక్కనే ఉన్నడు. మన చింటు డ్రైవింగ్ చేసిండు. ఇగ ఎమ్మటే తీసుకొచ్చిండు. ఇంకా ఏం చేస్ స్తున్నారు.
ఇంకా ఏమున్నది చెప్పండి. ఏం కూర చేసినవ్ రా
రోజు పప్పు చా
నేను పప్పు టమాట చేస్ న పొద్దున.
మీ స్పెషల్ ఏం లే
సాయంత్రం. హ్ మ్ మా తోటి కోడళ్ళు వాళ్ళు ఉన్నారు మా మా అత్త మామ ఉన్నారు పిల్లలు ఉన్నారు కదా కేక్ తీసుకురా కేక్ తీస్ రా అంటంది నా బిడ్డ
హ హా
కేక్ కేక్ అంటాంది.
కేక్ తీస్కా రావలేగా
ఆ పోయి పట్కతరా కరెంట్ పొయింది.
అనా
నా స్టేటస్ వస్తాయా, వదిన నీకు వస్తాయా. స్టేటస్ నీకు వత్తనయ నీ నీ ఎం పెట్టావా రోజు.
నేను తక్కువ వదిన నేను స్టేటస్ చూడను, పెట్టను.
అవునా
ఈ మీరు కాల్ కట్ చేస్ కట్ చే గ్రేండింగ్ పెట్టుకోండి. మళ్ నేను కాల్ చేస్తా.